హలో. హలో.
హలో.
ఏం చేస్తున్నారండి.
కర్రీ వేస్తునండి.
ఎంకర్రి అండి అది.
చికెన్.
ఎలా చేస్తారో రెమిడీ చెప్తారా నాకు నాకు తెలియదు అసలు.
ఫస్ట్ కడుక్కోవాలండి చికెన్ని.
హ్మ్
మ్ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కోసి పెట్టుకోవాలి
ఆ కారం ఉప్పు ఎంత ఎంత ఉంచుకోవాలండి పక్కకి.
రెండు చెంచాలు రెండు చెంచాలు వేసుకోవాలండి.
కారం ఎంత అండి.
ఒక కారము రెండు. చెంచాలు ఉప్పు మూడు చెంచాలు వేసుకోవాలి చిన్న చిన్న స్మూన్స్.
ఇంకేమేమి ఐటమ్స్ అండి.
ఆ కొత్తిమీరు పుదీనా.
ఇంకా.
ఇంకా మసాలా అంతా అయిపోయినాక మసాలా వేసుకోవాలండి.
స్టార్టింగ్ లో ఎట్ల నుంచి చేస్తారు కొంచెం చెప్. పరా.
ఆ చెప్తాండి. ఫస్ట్ చికెన్ కడుక్కోవాలి కాసేపు ఆరబెట్టుకోవాలి
హ్మ్
పట్టినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసి పెట్టుకోవాలండి.
అవునండి
ఆ స్టవ్ మీద గిన్నె పెట్టి లైటర్ కొట్టాలండి
హ్మ్
ఆ తర్వాత ఆయిల్ పోయాలి
అవునండి
ఆ పోప్పు గింజలు జీలకర్ర ఆ అవి ఒకటి ఒకటి ఎసుకోవాలి కొంచెం కొంచెం
స్టార్టింగ్ ఏమియ్యాలండి
జీలకర్ర వేసుకోవాలండి
తరువాతకి
ఆ పోపు గింజలెమన అంటే వేసుకోవచ్చు
తర్వాతకి
తర్వాతి ఉల్లిగడ్డ వేసుకోవాలి
చెప్పండి పూర్తిగా నాకు
తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి
ఉల్లి గడ వేసినక వేసేది ఉండదా డైరెక్ట్ కొత్తిమీర
ఆ లేదండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చేసినా కొంచెం అయినాక పసుపు వేసుకోవాలి
హ్మ్
పసుపు వేసుకున్నాక కొద్దిసేపు అయినాక చికెన్ వేసుకోవాలి
ఎంతసేపు ఉంచాలండి అది వేసినాక చికెన్ వేసినాక టైం
ఐదు నిమిషాలు ఉంచాలండి
హ్మ్
ఉంచినాక కారం వేసుకోవాలి ఐదు నిమిషాలు మళ్ళీ ఉంచేసి ఉప్పు వేసుకోవాలి
ఇంక ఎలా చేయాలి
తర్వాత రెండు స్మూన్ రెండు స్మూన్లు ఉప్పు కారం వేసినక అయిపో
అంటేదనికి టైమ్ అన్న ఒకసారే కలుతారు అండి టైమ్ ఇచ్చేది ఉండావ దానికి
ఆ పై ని ఐదు నిమిషాలు ఐదు నిమిషాలండి
మరి అది చెప్పారా ఐదు నిమిషాలను కూడా చెప్పాలా కదా అండి కలిపేస్తాం కదా అట్లే
ఆ కారం వేసినక ఐదు నిమిషాలు అయినా ఇకా ఉప్పు వేసుకోవాలి
మ్మ్
ఉప్పు వేసినాక ఒక ఐదు నిమిషాలు అయినాక ఆ మసాల వేసుకోవాలి
మ్మ్
మళ్ళీ ఐదు నిమిషాలు అయినాక కోతి మీరు
ఇంకా అండి
అట్లా వేసేసుకొని కలిపేసుకొని ఒక ఫైవ్ నిమిస్ ఉంచాలండి స్టవ్ మీదనే
ఉమ్ దాని తర్వాత కొతిమీర ఏ వేసినక
కొత్తిమీర వేసినాక కూడా ఒక స్టవ్ చిన్నగా పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు ఉంచేసుకోవాలి
ఇంకా వేరే వేరే టైమ్స్ ఐటమ్స్ ఏమైనా చేస్తారా పకోడి అన్నా లేకపోతే బజ్జీలున్నా ఇంకేమైన్నా చేస్తా అండి లేకపోతే ఆడితోటి
స్తామడి బజ్జీలు చేస్తాం పకోడి ఆ ఫస్ట్ ఉల్లిగడ్డలు కోసుకోవాలండి
ఉమ్ ఆరపెట్టుకోవలన లేకపోతే అది అటానే ఉంచాలన్నా డైరెక్ట్
ఆ అట్లానే ఉంచేసుకోవాలి
మరి తడికి ఉంటది కదా మరి
ఆ ఉంటేనే ఇట్లా అట్లా విడివిడిగా వస్తాయండి అందులో పిండి వేస్తారు కదా మళ్ళీ
పిండి ఏం పిండి అండి
శనిగ పిండి
ఆహ చెప్పరాా ప్రాసెస్ ఎట్లా వండాలి
ఆ ఫస్ట్ ఉల్లిగడా కోసినాక పిండేసుకోవాలండి పిండేసుకున్నాక కొంచెం ఒక రెండు స్మూన్ల కారం వేసుకోవాలి ఒక స్మూను స్మూన్న్నర ఉప్పేసుకోవాలి
ఇంకా ఏమన్నా మాసాలల్లో ఏమన్నా
ఉప్పే ఆ లేదండి ఉ వేసినాక కొద్దిసేపు కలిపి పెట్టుకోవాలి పిండిని
దాంట్లో ఎగ్ ఏమన్నా వేసుకోవచ్చా అండి పచ్చి ఎగ్గు ఏమన్నా కొట్టుకొని
ఆహా లేదండి అట్లా అంటి ఏమి ఎయారు
వేసుకుంటారు కదాండి కొందరు కొందరు అది టేస్టీ వస్తుది మళ్ళీ చీజ్ లెక్క అవుతుది కదా అండి ఎట్లయితే
కొందరు ఆ వేసుకుంటే బాగానే ఉంటుందని కలిపి పెట్ కోవాలి
మీరు వేసుకోరా అన్న అట్లలా
మేము ఒక్కొక్కసారి వేసుకుంటాము ఒక్కొక్కసారి వేసుకోమండి
హ
ఆ ఆయిల్ పోసుకో ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి
హ
ఆయిల్ పోసి
అవును
ఒక ఐదు నిమిషాలు అయినాక ఉంచేసుకోవాలండి
హ
తర్వాత కలిపిన పిండి ఉంటది కదా
అవును
దీంట్ల విడివిడిగా విడివిడిగా ఇప్పి ఇట్లా వేసుకోవాలి
ఉ
వేసుకున్నాక ఒక ఐదు ఐదు నిమిషాల తర్వాత రెడ్ అయినాక ఉంచుకోవాలి
ఆ
ఉంచినాక కొంచెం మళ్ళీ ఇటువటు తిప్పేసుకోవాలి
ఇది జాలి జాలి గంటనే ఉంది లేకపోతే ఉ ప్లేన్ గంట తోదిగచ్చా
జాలి గంటతో తీసుకోవచ్చు ప్లస్ ప్లేన్ గంటతో
ప్లైన్ గంట అయితే ఆయిల్ అంత దా ఉంటది కదా అండి జ జాలిగాంటే అయితే తొందర నీళ్ళు నీళ్లు పిలుస్తాది కదండి మరి
అంటే కొంచెం కొంచెం ఏసుకుంటే జాలి గంట తోటి తీసుకోవచ్చు. అదే చిన్న చిన్నగా ఏసుకుంటే చిన్న స్మూన్ గు తోటి తీసుకోవచ్చు.
హ్మ్ ఇంకా వాటితోటె ఆపేసిన్రా అండి? ఇంక్ పి ఇంకేమైనా ఐటమ్స్ చేస్తాల్లా?
చేస్తమండి ఐటం చేస్తనే ఉంటాం, అప్పుడోటి అప్పుడోటి చేసుకుంటాం.
లేదిపుడు ఇవాళ అన్ ఉంటది కద ఇంకా ఐటమ్స్ ఇవాళ ఏమేమ్ స్వీట్ ఏం ఇంకా స్వీట్ ఏం ఉండవా?
బచ్చాలట్లా చేసుకుంటామండి.
అది ఎట్లా చేస్తరండి?
అదీ శనగ పిండి తోటి చేస్తారండి శనగపప్పు. ఆ హా శనిగ పప్పండి.
ఉమ్ ఎట్ల చేస్తారండి అసలు మరి వారి
అదీ శనిగా పిన్ పప్ ప్పు ఉడకబెట్టుకోవాలండి
హ్మ్ చెప్పండి ప్రాసెస్ మీరు చెప్తాంటే నేను వింటనే ఉన్న.
కోవాలి అరబెట్టుకోనీ పిండి పిసికి పెట్టుకోవాలండి.
హ్మ్
తర్వాత ఉడకబెట్టిన పప్పున్ను బెల్లం దంచుకోవాలి.
అవును
దంచుకొని కలిపి పెట్టుకోవాలి ఒక అర్ధగంట దాంక కలిపి పెట్టుకున్నాక పిండి ఉంటది కదా, చపాతి చేసుకున్నట్డు చేసుకొని
పిండి నానబెట్టాల అండి? లేకపోతే డైరెక్ట్ గా చేసుకుంట్ర?
ఆ నానబట్టాలండ్
ఎంతసెప్ నాన బెట్టాలండి?
ఆ యా ఐదు, పది నిమిషాలు నానబెట్టుకోవచ్చు.
ఉమ్ ఇంకా
తర్వాత అది దంచ్ పిండి ఇగ ఇట్లా చపాతీ లెక్క చేసుకున్నాక దంచినది ఉంటది కదండి బెల్లం పప్పుది. అది ఇందులో పెట్ టెస్ కొని ఇట్లా చపాతీ లెక్క చేసుకోవాలి. చేసుకొనిప్ పెంకా స్టవ్ మీద పెట్టేసి లె గ్యాస్ కొట్టేసి ఆ ఆయిల్ ఉంటది కదాండి ఆయిల్ కొంచెం ఎట్లా నువ్ పోసుకుంటా బక్సాలు కాల్చుకోవాలండి చుట్టూ డ్రాప్స్ ఆ చుట్టూ డ్రాప్స్ వేసుకోవాలి
హ్మ్మ్
చుట్టూ డ్రాప్స్ వేసుకొని ఇట్లా సరాతమ్ తోటి ఇటు అటు తిప్పేసుకోవాలి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్
హ్మ్మ్ అవునండి
హ్మ్మ్ తిప్పేసుకొని అట్లనే మనకు
మీరు అన్నారండీ నలుగురికి
అందాక నేను పావు కిలో పప్పుూ చేస్తా
హ్మ్మ్
ఆ చపాతి పిండి కూడా అరకిల చపాతి పిండి కూడా చేస్తా
ఇంట్లో నలుగురు ఉంటే ఎంత మనిషికి ఎంత పడుతుందండి ఏంది సడు
మనిషికి ఎంత అంటే ఒకలు ఎక్కువ తినొచ్చు ఒకళ్ళు తక్కువ తినొచ్చు
ఎంత ఎంత చేస్తారండి మీరు
నేనైతే అందాదా పావు కిలో పప్పు తెచ్చి చేస్తా
ఆహా మనిషికి కి ఒకటా రెండా మూడ
మనిషికి త్రీ ఫోర్
త్రీ ఫోర్ అ
హ్మ్మ్
ఎన్ని చేస్తారండి నలుగురికి మీ ఇంట్లో
పదహారు లేకపోతే పదిహేను అట్లా చేస్తాం
అందగ పటి చేస్త సరా ఎక్కువ ఏమయినా చేస్తారా
పట్టి చేస్తామండి ఎందుకంటే ఇంకా బెల్లం ఉంటది పప్పు ఉంటది కాబట్టి
ఆ డైలీ ఐటెమ్స్ కదండి ఇవి
ఆ కావాలనుకుంటే ఇంకోటి ఎక్కువ చేసుకోవచ్చు ఇ ఉంటంది అనుకుంటే ఇం కూడా ఎక్కువ చేసుకోవచ్చు తి తినే దాన్ని బట్టి చేసుకుంటాం మేము
ఉహు పిండి ఏమన్నా ఉంటే చపాతి కూడా చే స్త ఉంట దానింతోటి యగతే మొత్తం అవేనా
అంటే చపాతి కూడా చేసేసుకుంటాం దాని కూడా చేసినాక ఇంకా చుట్టూ ఆయిల్ వేసుకోవాలి
హ
చపాతీ కాల్చుకొని మళ్ళీ దాన్ని గూడా త్రీ టైమ్స్, ఫోర్ టైమ్స్, తిప్పేసుకోవాలి. అట్లా ఎస్తామండి.
ఒకే అండి.